హలో
హలో
హలో సిగ్నలే కట్ అయింది
చెప్పే
ఎక్కడ ఆపినా నేను
మూవీ వస్తా అక్బర్ సింగ్
ఇంకా బోర్కొడుతాందని అట్లా పోయచ్చిన చాలా మంది బాగాలేదని చెప్పిళ్ళు కానీ బాగుంది మూవీ హ్మ్ అసలు మామూలు ఆ పవన్ కళ్యాణ్ మూవీస్ చూడన్ నేను బావేమో వే హీరోసిన్మాకివు బావకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అయితే పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇన్రోజులు వెయిట్ చేసిన
ఉ హుహ్
ప్రభాసినిమాకి ఆ బాగుంది ప్రభాస్ అంటే నాకుపిచ్చి
అయ్యో
వాడు బాగా అన్నకు నచ్చాడు ఆ
నీకె పవన్కళ్యాను
మా చెల్లతో మాట్లాడి మాట్లాడ నేన మాట్లాడానా
అవును
ఆ చెల్లే చేప్తాదాన బావ అని మర్చిపోయింది కూడా గదే చెప్తానన్నాక
ఏ నాకు అర్థమైంది
ఉమ్ ఇంకా
ఇంకా చెప్పాలి దేని గురించే మూవీ
మూవీ దేన్ గురించంటే ఇడొంట్నౌ ఉమ్ అంతకూడా పవన్ కళ్యాణ పోలీసే
ఆహా భిమ్లా నాయక్ మ్
దాంట్లో వాణి పేరేమీ అల్లా కూడా అదే పేరు
సేమ్ పేర
మూవీ పేరే వన్ పేరు
ఆహా భగత్ సింగ్ ఓకే
అయితే గా తెలుగు భాష గొప్పతానని చెప్పనికి
ఉమ్ హా
భగత్ సి సింగ్ ఉంటాడు కదా రియల్ అయినే అతను గురించి మన తెలుగును మర్చిపోద్దు అన్యాయం జరగద్దు అని
ఉహ్మ్
మొత్తమింగా న్యాయం వరకు అన్యాయం వైపు ఉండడన్నట్టు
ఆహా ఔ ఇవైతే రియల్ భగత్ సింగ్ గురించి ఎషిరేమో సినిమా
ఉమ్ అదే ఆయన ఎంజెశిన మనకి తెల్వదుగాని
ఆ
ఇడు తెలుసు అంతే హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు
ఉహూ
శ్రీలీలా ఒకది ఇంకొక్కరు తాన పేరేముండే సుప్రీంలా హీరోయిన్ ఉంది చూడు
ఆ
పెరొమొ వుండేనే
అమన్ పేరెంత అంతకాదు
రాసికన్నా అదే కదా
కన్నా
వాళ్ళ ఇద్దరు హీరోయిన్స్
ఆహా
ఇంకొకటి దూరంధార అనుకుంటా మూవీ
అ దూరంధార హీరో ఎవరు
హీరో
హుహా
సాయి కరెక్ట్ అని గుర్తుకురావాయ్ రష్మిక తోని యొక్క మూవీ చేసింది చూడు యానిమల్ హీరో
ఆ రణవీర్ సింగా రణవీర్ అయనపేరు ఎంపేరో ఉంటదె
అసల నేను ఆ హీరో అ మూవీలా తప్పి ఇప్పడి వరక్ చుళ్ళే అ మూవీ ఎదో పెట్నా సాలా
ఆయనది మన సైడ్ గాదు గదా
ఆ
మొత్తం వాల్ బాలీవుడ్ హాలీవుడ్ ఇంగ వాళ్ళు ఏదో ఒక్క మూవీ తీత్తరు తెలుగుకి
ఇంగ నాక్ ఎందుకో అడుగబుద్ది కాలే ఇటే పోబుద్ది అయ్యింది చాలా మంది బాలేదు అనేసరికి హ
సేమ్ ఒకటే రోజు రిలీజ్ అయినై గ మూవీస్ మ్ మ్ ఇయ్యల్నే అది ఇగ అమ్మ గారి ఇంటికి పోయొచ్చి తింటా మ్ కానీ ఇప్పుడు అంతా ఓటిటియే మూవి థియేటర్స్ కంటా ఓటిటియే ఎక్కు మవ్బాద్ల నైతే అంటే వె అక్కడైతేనేమొ అసలు థియేటర్లే నడవవు సక్కగా
హు హు ఇక్కడ మా దగ్గర ఫుల్ మంది అసలు స్టార్టింగ్ల పోతార్ అంతే ఫస్ట్ డే సెకండ్ డే ఇగ తర్వాత పోవుడుండద్ ఎం ఉండద్ ఓ సిక్స్ మూవీస్ కి పోయినట్టు ఉన్న ఇప్పడి వరకు
తే అంతేనా
పాన్ కళ్యాణ్ ది అయితే ఇది ఒక్కటే గాని
బయటిక్ పోవు గద్నే ఇగ ఇంట్లనే గదా
ఆ ఇంట్ల నేనే
బ్బ బో కొడ్తాందిగ
ఈ మధ్య కొంచెం ధైర్యం జెసుకొని బయట తీర్
అబ్బా గ్రేట్
అన్నయ్య పోమ్మంటడు కాకపోతే నాక్ పిచ్చి లేత్తది బయటికేళ్ళాలంటే ఎందుకో ఎవరినేం పిల్వాల్నో అర్థం గాద్ సరిగా నాకు
ఆ అంత వర్సల్ తెల్వవా
వరుసలో నాకు రొండు వరుసలు ఉంటాయి ఇడా
ఏదో ఒక వర్స పెట్టి విలువు ఆహా హ
మేమేం పిలువల్నో నాకు అర్థం గాదు ఒకల్ని ఇట్లా అనా లంటే నాకు ఇంకా కొంచెం ఇబ్బందనిపిత్తది
ఎట్లా మరి అట్లన్ లైఫ్ టైమ్ బయటికి పోకుండనే ఉంటవా
ఇగ పోతాన
పోవాల్ తప్పదు గదా ఎప్పుడో ఒక్కసారైనా పోవాలె
హ్మ్
చేసుకోవాలి ఇగ తప్పది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పోవాల్సిందే బయటికి
అదే ఇంకోసారి వెళ్ళినప్పుడు వాళ్ళనె అడగాలి ఏమన్ విలవాల్ని అని
వాళ్లనే అడుగుతవనే వార్స్
మ
మళ్ళేదొకటి పిళ్తే కదనే ఫంక్షన్స్ కి కూడా పోవలే బైటికి
ఫంక్షన్స్ కూడా ఈ మధ్య పోతన
పోవాలి తప్పదు కదా
ఇక్కడ్ నన్ను బైటికి పంపడం ఇక్కడ వీళ్ళకి ఇష్టం ఉండదు ఏంటన్న తీస్కపోవడం
అమ్మా అట్లా ఐతే ఎట్లా బైట ప్రపంచ ఓద్ద
నా కూడా చిన్నప్ప నుండి తిరిగడం అలవాటు లేకపోయేసరికి కొంచెం ఏమి ఇబ్బంది అనిపియట్లే
అబ్బ నాలాంటిది అయితే అమ్మా ఇంకా ఎవర్ భయం వాళ్ళకే
మా డాడీ ఇంట్లుంచిడు అన్నీ అన్నగిన పంపుతాడేమో అనుకుంటే అన్న కూడా డాడీ లెక్కనే తయరిండు
అంటే ఎవరి భయం వాళ్ళకి
ఉమ్ అదే
చెప్తార్ కదా ఇంట్లో నుంచి ఎప్పుడు బైటిక్ పోలేదు అది అని చెప్పినప్పుడు అన్నక్ కూడా అనిపిత్తది ఇగా
అదే
ఇంకా ఏంచేత్తానావే చెప్పాలె
ఏం చేస్తుందా ఆంటీ
లేదు మమ్మీ
ఉమ్ ఇంకా
చెప్పల్ నువ్ ఇగ కాలీ ఎన
ఉమ్ ఎంకర్రీ జెషిన్లో తేల్వది ఇ
తెల్వదు ఇగ వాళ్ళు ఎం చెషిరో ఏమో
హ్మ్
మమ్మీయే యేసి పోయింద అనుకుంటా లేక్పోతే అక్క చేసిందో ఎవరు ఒక్క రూ ఎత్తారు ఇగ ఉమ్ మనకు అలాంటి సంబంధం లేది కాబట్టి వాళ్ళిద్దరే చేత్తరు
నాద వంట
అసలు నేర్చుకుంటే కదా ఎప్పుడైనా ఎప్పుడు ఆ హాస్టల్ ఎనయే ఇగ ఎప్పుడు నేస్కుంటవ్
మరి తర్వాత మా అన్నతో చేయిస్తనవేంది
ఎహే అట్లే ఎం లేద్ ఇగ అప్పుడు నేర్చుకున్నామే ఇంకా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముచ్చట
ఫై సిక్స్ ఇయర్సా
అ అసలు చేసుకోకుండ ఉండుడే బెటర్ నాకు దెలిశి ఆప్తారె అక్క లేదా నాకు
అవునా
ఆమెకే ఇంకా టూ త్రీ ఇయర్స్ పడతది ఇగ ఆమె టూ త్రీ ఇయర్స్ అంటే నాకు ఇంక ఫోర్ ఫై సిక్స్ చిన్నానష్
అప్పుడుకే పెళ్లయిందా నీకు
కదా నా ఫీలింగ్ అదేనే సైలెంట్ గుండడం బెటర్
సరేనే
సరేనే